హలో
హలో
అ సే క్
ఓకే మీకు నచ్చిన టాస్క్ గురించి మాట్లాడదామా చెప్పండి మీకు నచ్చ చిన్న టాస్క్ ఏదైనా ఉంటే
రోజు వారి పండ్లు
డైలీ ఆక్టివిటీస్ అఓకే రోజువారి పనులు ఏముంటాయండి మీ గురించి చెప్పండి
వద్దున్న ఉదయాన్నే ఐదు గంటలకు లేస్తాను మేము ఊర్లో ఉంటాం కాబట్టి ఊడ్ చల్లడం ముఖయడం
హ
అద అయిపోయినాక నాకుద్దరు పిల్లలండి
అ
ఆ వంట అన్నం ఉండి కూరొనినాక
హ
పిల్లల్ని లేపుతాను
అ
బ్రశించంచి అలాగే స్నానాలు పోసి వాళ్ళని రెడీ చేస్తాను
లే
ఆ ఒక్కొక్కసారి వాళ్ళు మారాన్ చేస్తారు స్కూల్ కల ననే వొదని బతిలాడడం లే మనడం ఏమైనా ఎటైనా వెళ్దాం కష్టప్పడం ఏమైనా కొనిస్తా అని చెప్పడం
అ
అలా చెప్తే వాళ్ళు వస్తారు తొందర
హ
మనల్ పేరడేసి వాళ్ళకి అన్నం అయితే రైస్ అయితే రైస్ లేదైనా ఏదైనా టిచిన్ చేసిన రోజు టిఫన్ తినిపిచ్చు పాలు మస్ట్ అయిన చడు రోజు మని పాలా పిచ్చి ఇ ఇట్కట్లా బస్స్త తొమ్మిది
ఊ
బస్ ఎక్కిస్తే నా పని అయిపోతుంది పిల్లలను పిల్లలు ఎల్లాక ఇంకా ఇంట్లో పని వన్ బై వన్ బట్టలు ఉతకడం ఇల్లు ఊకడం ఇలా గిలా కోవడం
ఉహు
అట్లా చేసుకుంటూ ఉంటాను
ఉహు
ఇంట్లో పని అయిపోయినంక ఏదైనా ఫోన్ ఫోన్ లో చూడడం ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇట్లా న్యూస్ న్యూస్ గాని బయట ఏం జరుగు జరుగుతుందో ఎట్లా
ఉఓహ
ఏవైనా ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ కావల్ల ఇట్లా ఇన్స్పిరేషన్ విడియోస్ చూడడం ఊ
అయితే మరి ఇప్పుడు స్కూ అంటే వంటలు మీరే చేస్తారా ఇంట్లో లేకపోతే మీరు ఏమైనా జాబ్ చేస్తారా అండి
జాబ్ ఏం లేదు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటా
హౌస్ వైఫ్ ఏనా అయితే మీ యొక్క డైలీ యాక్టివిటీస్లలో టిఫిన్ కానీ అన్నీ అంటే వంటల గురించి మీరే చేస్తారా వంటలలో ఏమేమి చేస్తారు పొద్దున నుంచి సాయంత్రం వరకు
ఆ వా ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ చేస్తాను
ఉ
ఇడ్లీ ఇడ్లీ గాని దోస గాని బోండాయి పప్ ప్రిఫర్ చేయను పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టద్దు కాబట్టి ఇడ్లీ అయినా దోశ అయిన అంతే అప్పుడప్పుడు బోండాలు వేస్తాను బోండాలు కాని వడలు గాని అవి చేసాక బాక్స్ లకి మళ్ళీ లంచ్ రైస్ పెట్టాలి
ఉ
రైస్ మల్లా కర్రీస్ ఇట్లా పిల్లలకి హెల్త్ పర్పస్ ఏవి బెస్టో అవి ఆకుకూరలు ఆళ్లకు ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఏం కూరగాయలు ఉంటాయో అవి చూసుకోని ఉండిపోయితాను హ
అయితే మరి ఇప్పుడు మీకు ఫుడ్ చేస్తారు కదా మీరే మీకు నచ్చ ఫుడ్లో మీకు నచ్చిన ఫుడ్డు అంటే టిఫిన్ అయితే ఏ టిఫిన్ మీకు నచ్చిద్ది మళ్ళీ ఆ చెప్పండి
ంటే బయట హోటల్ల ఏ నచ్చుతాయి
ఆహా మీకు నచ్చిన టిఫిన్ టిఫిన్ ఏంటిది
మా నాకు నచ్చింది వడలు కాకుంటే అవి హెల్త్ కు ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయను ఇంట్లో మేము బయటికి వెళ్తే అవి తింటాం పిల్లలకి ఇడ్లీ గాని దోశ గాని తినిపిస్తాం
ఆహా
అ పిల్లలకి ఆయల్ ఫుడ్ ఎక్కువ ఇయ్యదు కాబట్టి ఇడ్లీ గాని దోశ గాని ఫస్ట్ ప్రిఫరెన్స్
ఓ
ఎప్పుడైనా మారం చేస్తే అవి కూడా చేస్తాం పూర గాని
మ్ హు
వీళ్ళకి చౌలే కరీ వండుతాం
చోలే కర్రి చోలే అంటే ఏంటిదండి నాకు ఇంతకు ముందు విన్నాను మరి చోలే అంటే చోలే గురించి చెప్పగలుగుతారా ఓ రెండు
శనగలు తెలుసా అండి మీకు శనగలు ఆ టైపులనే ఉంటాయి
ఆ చెన్ ఆ మంచి శనగలు ఆ శనగలతోని చేస్తారు అవును అది
ఆహ అవి చేయలేదంటే ఆ టైప్ లో ఉంటాయి వైట్ కలర్ ఉంటాయి కాని అవి కాదు అది కూడా హెల్దీ హెల్త్ కు మంచివే చోలేలు
మంచి చిన్నలు అంటే కొంచెము బ్రౌన్ కలర్ లో ఉంటాయి
ఆ బ్రౌన్ ఏమి ఉంటాయి వైట్ లో ఉంటాయి వైట్ కలర్
ఆ వాటిని ఏం చేస్తారు
వాటిని నానబెట్టాలి
నానాబె
నానబెట్టి అ ఫైవ్ అవర్స్ నానాలి కంపల్సరీ
హు
నానబెట్టినాక వారిని కర్రీగా వండాలంటే మళ్ళీ ఆలును ఆలును ఉడకబెట్టాలి ఆలుగడ్డల్ని
హు
ఆలుగడ్డలను ఉడకబెట్టాలి ఇట్లా మన నార్మల్ గా పోపు వేసుకొని ఆలుగడ్డలు పోప్ లేయాలి మళ్ళీ టమాటాను కొంచెం గ్రేవీ లాగా కావాలంటే టమాటా మిక్సీ పట్టాలి
ఆ కొంచెం షేర్వా కావాలంటే గ్రేవీ కావాలంటే టమాటా మిక్ విషాల
ఆ మిక్సి పడితే కొంచెం జ్యూస్ లాగా వస్తుందిగా
ఉ
మిక్సర్ లో పట్టాలి టమాటాలు కట్ చేసీ
హమ్
అదే ఆ పోపులు వేయాలి. అవి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్ల మగ్గి నంకా ఆలు యాలు చోట్ లె ఏయాలె మల్లీ ఇందులొ కారం ఎక్కువేయకుండ మసాలెక్కువేయ్యాలి ఆ మసాల ఏస్తే బాగుండదు పూరీలక్ గదా
హమ్
మసాల ఏస్తె, టేస్ట్ బాగుంటది
హమ్
హమ్ తోలేలూ ఆలూ ఉడుక బెట్టిన ఆలూ ఇదీ తమాట గ్రేవి మూడ్ల చేసుకొని ఎబౌట్ ఆ
ఉ
ఊహ్.
మీకు నచ్చనా టి ఫినూ అంటె వొడా అది గాకుండా మీరూ ఇంట్లో చేసే టిఫిన్ ఏది నచ్చుద్ది మీకు మీరేంచేస్తె పర్ఫెక్ట్ గ వొస్తది
ఇది చోలే కర్రీ అంటెనే ఇష్టం మీ
ఇప్పుడూ పర్ఫెక్ట్ గ ఉంటదా మి చేసేది
ఆ ఈ చట్ని గుడ బాగనే చేేస్త ఇది అంత పర్ఫెక్ట్ రాదులే గనీ చట్ని చేస్త బాగ
చట్నీ అంటే ఇప్పుడూ టిఫిన్ లో తినేటి ఇడ్లీలు ఇడ్లీలో ఆదిలో వీడ్లో నీకు తెచ్చి ఫల్లి చట్ని
ఆ ఫల్లీలు అండ్ బఠాణీ పుట్నాలుంటయి ది
హమ్
పుట్నలా చట్నీ అయిన కొబ్బరి చట్నీ అయినా
ఓకె మేడం మరి మీరూ ఫుడ్ లొ మధ్యాహనం ఏం ప్రిపేర్ జేస్తరు లంచ్ లో పిల్లకీ
లంచ్ లో రైస్ విత్ పాలకూర
హమ్
టమాటా ఆలుగడ్డ
ఉ
ఏ అ అప్పుడప్పుడు మీల్ మేకర్స్
ఉ
వాళ్ళకి కిచడి గాని
ఓకే ఓకే మిల్మేకర్ ఇప్పుడు మిల్మేకర్ అన్నారు గదా ఈ మీల్ మేకర్ అనే అది నాన్వెజా వెజా అది
అది దాంట్లో నాన్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ ఉంటాయని అంటారు ఆ వెజ్ వెజ్జ కానీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటాయ అని అంటారు కాబట్టి అవి పిల్లలకు పెడతాం అన్నట్టు
అది ఎందుకంటే దాంట్లో సోయా బీన్స్ అని ఉంటాయి సోయా సోయా ఆ గింజలు ఉంటాయి ఆ సోయా గింజలతోని ప్రిపేర్ చేస్తారు వాటిని కాబట్టి వాటిలో సోయాలు ఏంటంటే పౌష్టికా ఆహారం అది ఏంది ప్రోటీన్స్ గ్రీడియన్స్ అన్నీ దాట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము నాన్ వెజ్ తినేని వాళ్ళు చాలా మంది వెజ్ లో సో ఇది ఏమ మిల్ మేకర్స్నే యూజ్ చేస్తారు సారు
ఊహూ
కొంతమంది శాకాహారులు ఉంటారు మాంసాహారం తినని వాలు ఏం చేస్తారంటే అటువంటి టేస్ట్ కలగాలన్నప్పుడు ఏం చేస్తారు అంటే సోయా సంబంధించిన మిల్ మేకర్స్ ని కర్రీని తింటారు
ఊ
చూడడానికి నాన్ వెజ్ లాగా ఉంటుంది ఖర్చు కూడా తక్కువ మనకి బడ్జెట్లో కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా ఈ విధముగా నే చేస్త అన్నట్టు మీరు బి బిర్యానీ తిన్నారా అండి ప్పుడేనా
ఆ బిర్యాణి తింటా
దా మీ కది
ఆ చేయడం రాదు తినడం వచ్చు
అవునా
ఆ బిర్యానీ చేయడం అంటే ఇంట్లో వేస్తే అంత పర్ఫెక్ట్ రాదుగాని రెస్టారెంట్ లో బాగుంటది హెల్త్ కు మనిషది కాదు కదా కాబట్టి రెస్టారెంట్ లో ఫుడ్డ లైక్
కాకపోతే ఇప్పుడు బిర్యానీలో మనకి చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది మీకు
చికెన్ బిర్యానీ ఇష్టం
అవునా. విన్నారా ఈ మధ్యలో ఎప్పుడైనా.
ఈ మధ్యలో ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లంగా అది ఇరాన్ లో యుద్ధం జరుగుతుందిగా.
ఆహ్ ఓకే ఓకే అంటే ఇమ ఇరాన్ లో యుద్ధ. యుద్ధం జరగకనముందు వన్ మంత్. ముందైనత్.
ఆహ్ అప్పుడు తిన్నామండి.
ఆహ్ మరి ఎట్లా అనిపించింది మంచిగా ఉండేనా. బిర్యానీ.
ఆహ్ బానే ఉంటుంది. మీకే టిఫిన్ అంటే ఇష్టము అండి.
నాకు వచ్చేసి నా టిఫిన్ వచ్చేసి నాకు ఇడ్లీ అంటే ఇష్టం అండి. ఎందుకంటే తొందరగా డైజెస్టివ్ అయ్యిద్ది. ఇది ఆయిల్ ఫుడ్ కాదు దాంతో. తర్వాత నాకు వడ అంటే కూడా చాలా ఇష్టం. వడ తింటే కూడా నాకు మంచిగుంటుంది. ఏమి అంటే దాంట్లో ఆయిల్ అనేది అబ్జార్బ్ ఎక్కువ అయ్యొది. ఆయిల్ అనేది దాంట్లో అబ్జర్వ్ ఎక్కువ ఉంటది. స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటా అది. కాకపోతే డైలీ ఇడ్లీ ఓ లేకపోతే నాకు అది కూడా ఇష్టం ఏంటిది చపాతి రొట్టలు అంటారు కదా. చపాతి అంటే నూనె వేయక్. కుండా చేస్తారు రొట్టలో నూనె వేసి చేస్తారు. మాది ఏంది గోధుమ. వెళ్దాం.
ఉమ్
రోటీ ప్లస్ నాకు చికెన్ కర్రీ కావచ్చు. చికెన్ కర్రీలో రోటీ బాగుంటుంది. లేకపోతే ఆలు కర్రీలో ఆహ్ లేకుంటే ఎటువంటి కర్రీలో అయినా మనకి రోటీ అంటే నాకు చాలా ఇష్టం.
ఉహు
రొట్టిని రొట్టెని మనం గోధుమ పిండితోని చేసిన రొట్టెని మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది. మంచి టేస్ట్ కూడా ఉంటది.
కర్రీస్ ఏం ప్రిఫర్ చేస్తారు రోటీస్ కి.
రోటీస్ లో నాకు నాకు ఇష్టమైన కర్రీ ఏందంటే చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ. లేకుంటే పాయా సూప్ అని ఉంటది. పాయా సూప్ అంటే ఇప్పుడు మన మేకలకు సంబంధించిన తల కాళ్లు ఉంటాయ.
బోన్లా సూపా.
ఆహ్ బోన్ లేస్ సూప్ వాటిలో పెట్టుకుంటే. ఎముకలకు కూడా బలం మనిషి కూడా దృఢంగా ఉంటాడు. కాబట్టి నేను అది బాగా ప్రిపర్ ప్రిఫర్ చేస్తా.
అవునా.
మీరే మీరు తిన్నారా ఎప్. ఎప్పుడైనా రోటి.
ఆహ్ రోటీ తింటాం లే గాని చికెన్ లో కాని.
చేస్తారా ఎప్పుడేనా. ఆహ్
ఆహ్ కర్రీ వెజ్ కర్రీ వండుతాం. దానికోసం ఆహ్ ఓకే.